అండి
హాయ్ అండి. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి, టీవీ చూస్తున్నా.
ఆహా
మీరేం చేస్తున్నారు?
లేదండి వట్టిగనే కూర్చున్నాం.
అవునా.
ఏంటి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టమా మీకు?
అవునండి, ఇప్పుడే ఇది కొత్తది రాజాసాబ్ మూవీ వస్తుంది అయితే చూస్తున్నా.
అవునా ఎందులో వస్తుంది.
నేను ప్రీమియంది నెట్ఫ్లిక్స్ తీసుకున్నా అయితే అందులో చూస్తున్నా అండి.
వెబ్ సిరీస్ సిస్టమేనా.
అవునండి చాలా ఇష్టం. మీరు చూస్తారా వెబ్ సిరీస్. హలో ఏ వెబ్ సిరీస్ చూసింర్రు రీసెంట్గా.
రీసెంట్గా అంటే మనకి హాట్స్టార్ లో పోలీస్ పోలీస్ ఉంటది ఒక్కటి
విక్రమ్ ఆన్ డ్యూటి.
ఆ అదిగా ఆ అది అయిపోయింది. అది మార్నింగే చూశిన.
అవునా ఫ్యామిలీ మ్యాన్ చూసింర్రా.
ఆ ఫ్యామిలీమ్యాన్ అంటే ఇంకా చాలిష్టం. చూశిన సీజన్ మొన్ననే వచ్చింది కదా.
అవును నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది కాని చూడలేదు నేను ఇంకా అది.
ఫస్ట్ సీజన్ చూశింర్రా.
అవునంటా. నేను చూడలేదు ఇం మా ఫ్రెండ్ జూసిది అంటే మూవీ చూసిన సిరీస్ చూడలేదు
అవునా
ఫ్యామిలీ మ్యాన్ మూవీ చూసిన విజయ్ ఇంకా మృనాల్
ఆ
అవును నాకు కూడా అది నచ్చింది ఎంటర్టైనింగ్ ఉండే మూవీ
బాగుంటాయి
అవును మీరు ఫేవరెట్ హీరో ఎవరండి
ఫేవరెట్ అని అట్లా ఏం స్పెసిఫిక్ లేదు మూవీ నచ్చితే అ అంతే ప్రెజెంట్ అయితే మహష్ బాబు నీకు
ఇంకా ఇంకా
నీకెవరంటే ఇష్టం
నాకు ఫేవరెట్ హీరో ఎవరు లేరు నేనుక్కువ పాకిస్తాన్ డ్రామా చూస్తా త
ఆ
అందులో వహాజాలి అని ఉంటారు ఆయన ఇష్టం అయన యాక్టింగ్ స్కెల్స్ బాగుంటాయి లుక్స్ కానీ ఇంకా మళ్ళా తర్వాత హిందీలో రోహిత్ శర్మ ఉంటారు చూడండి రోహిత్ శర్మ కాదు సారీ అయన పేరేంటి అయన ఇషాలు గుర్తు రావలేదు ఇ పని వాడ మూవీ సాంగ్ విన్నారు రోహ సరాఫ రోహ సరాఫ
ఓ సరపా ఆ
ఆయ ఆయన కూడా ఇష్టం బాగుంటాడు ఆయన లుక్స్ గానీ యాక్టింగ్ స్కిల్స్ గానీ
ఉ హ
అవి ఇష్టం
మీకు యాక్టింగ్ అంటే ఇష్టమా ఇంట్రెస్ ట
యాక్టింగ్
యాక్టింగ్ లేకపోతే డ్యాన్స్ అవన్నీ ఏమైన్నా ఇంట్రెస్ట్
ఆ అచ్చా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువనే
ఉ హ
యాక్టింగ్ అంతా ఓకే అనిపిస్తా నీ మరి అంత ఇంట్రెస్టింగ్ ఏమంత మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా
అప్పుడప్పుడు డ్రాయింగ్ డ్రాయింగ్ ఇక
నాకు కూడా డ్రాయింగ్ కొంచం ఇష్టం
ఉ హ
ఆర్ట్స్ అవి ఏమ ఏమన్నా ఇస్తారా
ఆ
ఓకే ఇం కూడా ఆర్ట్స్ అప్పుడప్పుడు వేస్తుండే ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తగ్గిపోయింది ఇంకా
కరోనా అప్పుడు బాగా వేస్తుండ్ ఇప్పుడు మొత్తం తగ్గింది
అవును అప్పుడు ఖాళీగా ఉండే ఇప్పుడు టైమే దొరకాట్లే
అప్పుడు అన్నవీకా వెరైటీస్ అన్ని ట్రై చేసేటోళ్లం మీరు కూడా చేసిండ్రా
డ్రాయింగ్ లో కలర్ వేస్తారా లేకపోతే పెన్సిల్ సెట్సా
పెన్సిల్ స్కెచ్
ఒకే అది చేస్తే బాగుంటయి కనీ అది చేయడానికి కూడా ఆ టాలెంట్ ఉండాలి ఎందుకంటే డీటెయిలింగ్స్ చాలా ఇంపార్టెంట్ అందులో
అవును ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్
అవును
అప్పుడు మన కొంచెం ఇంట్రెస్ట్ పోయినా పోతది అది
అవును డ్రాయింగ్ అయితే మెయిన్ మూడ్ ఇంక ఇంట్రెస్ట్ పైనే ఉంటది
అవును
ఒకవేళ మనకు కొంచెం మూడ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అది చెయ్యాలనిపియదు పిక్చర్ కుడా అంత పర్ఫెక్ట్ గ రాదు అప్పుడు
రాదు
అవును ఇంకా ఎన్ని స్కెచెస్ అట్లా చేసిండ్రు
నేను బాబా దెసాను ఇంకా సాయిబాబా అది ఇంకా కృష్ణుంది గణేేషుడు ఆ దేవుళ్ళది వేసాను
ఎక్కువ డివోషనల్ వేసినాయా ఎసిండ్రా ఇంకేమన్నా నేచర్ది ఇట్లా ఏమన్నా ఎసిండ్రా స్కెచెస్
ఆ నేచర్ అంటే నార్మల్ మన జలపాతాలు వాటర్ ఫాల్స్ అంతే
ఓకే
మీరేమి ఎట్లాంటియి ఎస్తరు
నేను విష షాడో డ్రాయింగ్ ఉంటది చూడండి గర్ల్స్ వి పోర్ట్రెట్స్ గానీ లె కాపోతే ఇట్లా అంబ్రిల్లా పట్టుకొని కూర్చున్న
ఆ నేను గుడా ఒకట్రెండు ఎసాను అ
ఆ నేను ఎక్కువ అలాంటియి ఎసిన
ఆ
అవే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది
ఆ
ఇంకా కలర్ఫుల్ వేమన్న ఎసిండ్రా
ఫుల్ వేమ్ ఏయ్యలేదు మనకి అప్పుడు అవైలబుల్ గా పెన్సిలే ఉండే
అచ్చా ఇంకా ఏమన్నా మూవీస్ ఉన్నాయా ఇప్పుడు కామెడివి
ఇప్పుడేమున్నాయి ఏం లేవ్ హ్మ్ ఇంకా వెబ్ సిరీస్ ఏమి ఉన్నాయి కొత్తగా
నేను మొన్న అట్లో జస్ట్ మ్యారీడ్ చూసిన అండి
అవును అది నేను కూడా చుషిన బాగుంది కదా సిరీస్
అవునవును
ఏ
అవును అయిపోయింది స్టార్టింగ్ లో మంచిగా అనిపించింది ఎండ్ లో కొంచెం డిసప్పయింట్ చేసినట్టు అ అనిపించింది
ఒక లాస్ట్ టూ ఎపిసోడ్స్ కొంచెం
అవును
అంతా ఇంంట్రెస్ట్ లేదు
అవును కొంచెం హైప్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపిచ్చేసింది స్టార్టింగ్ నుంచి బానే ఉండే అండి అవును లాగ్ కూడా అనిపించింది స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది
ఆ స్టార్టింగ్ ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ అయితే ఇంట్రెస్ట్ బాగుంది
అవును మీరు క్రికెట్ చూస్తారా అండి
అదే గదా చూడన్
నాకు కూడా సేమ్ క్రికెట్ అంటే అస్సలు నచ్చదు
అస్సలు నచ్చదు
అది అర్ధం కూడా కాదు మళ్ళ తర్వాత బోరింగ్ అనిపిస్తది చాలా
మ్మ్ హ్హ్ అదే ఉంటాంది అంటే విన్నాయరంట ఆ విన్నయింరంట కొత్తగా పాత వాళ్ళ ఎవరన్నా స్టేటస్ పెడతా లేకపోతే పేపర్లో చూసి అఓ మ్మ్ హ్హ్
అస్సలు క్రికెట్ సైడ్ చూడాలని కూడా అనిపించదు బోరింగ్ ఉంటది చాలా
అవును
మీరు ఓన్లీ మూవీస్ ఇంకా వెబ్ సిరీస్ చూస్తారా లేకపోతే ఇంకాషార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా చూస్తారా
లేదు మూవీస్ వెబ్ సిరీస్ అంటే
మూవీస్ లో ఏ టైప్ అంటే ఇష్టం హర్రర్ నా కామెడి నా ఎంటర్టైనింగ్
కామెడీ ఎంటర్టైనే
ఓకే హర్రరు చూడారా
చుస్తా
ఎట్లా అంటిది ఏది చూసిండ్రు హారర్ది
మొన్న రీసెంట్గా వచ్చింది కదా మన
రాజసాబ్
రాజా సాబ్ కాదు ఇంకొకటి అమాలపాల్ ది జీ తెలుగు అనుకుంటా
అవునా చూల్లేదు అది నేను
పేరు గుర్తుకు వస్తలేదు
అవునా హీరో ఎవరు
హీరో అదే
తెలుగు మూవీ నేనా
తెలుగునే అమాలపాల్ దగ్గర పొయినా అమారపాల్ ఏనా
ఈషా అని ఒకటి కొత్తగా వచ్చింది అదా
నిశానా
ఆ అది కాదనుకుంట మీరు చెప్పేది వేరేమో
ఒక హర్రర్ మూవీ చేసిండు హీరో
ఏ మూవీ
మూవి నేమ్ గుర్తురాదు అది గూడా బానే ఉంటది
ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా చూసిండ
షాట్ ఫిల్మ్ చూళ్ళే ఏంలే
లేదండి
మీకేమి ఇష్టం
నాకు ఎక్కువ వెబ్ సిరీస్ ఇష్టం మూవీస్ కంటే మూవీస్ కొంచెం కొంచెం లాగ అనిపిస్తుంది మధ్య త్రీ అవర్స్ కంటే కంటిన్యూగా చూడాలంటే వెబ్ సిరీస్ అంటే వీక్లీ వన్స్ వస్తుంది అప్పుడు టైమ్ దొరికినప్పుడు చూసిండచ్చు
అంతే
మీకు డ వెబ్ సీరీస్ ఇష్టమా
ఇంక మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఇంకా అప్పుడు చూస్తూ ఉంటారు
అ త్రీ హవేర్స్ కంటిన్యూ చూడాలి
అవును
ఓకే
ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ బాయ్